ఆ బాగున్నామండి మీరేం చేస్ స్తున్నారు
ఏం లేదండి వంట చేస్తున్నాను
అవునా వర్షం పడుతుందా అండి మీ దెగ్గర
లేదండి మీకు పడుతుంద
ఆ పడి అంటే ఇందాక కొన్ని కొన్ని చుక్కలు పడిపోయినాయి అన్నమాట
వాతావరణం ఎలానో ఉందండి చే పడేలామె
అవును మా దగ్గర కొంచెం పడింది మళ్ళీ అటు సైడ్ మెరుస్తుంది చాలా
అవునా
మ్మ్ మికిల మెరవట్లేద అలా గాలి అని
అట్లేమ్ లేదు ఉహు ఎం లేదండి బానే ఉంది
ఇడ గాలి గూడా గరంగా వస్తాందసలు
ఇప్పుడే మా స్నేహితురాలు చేశారు ఆమె కూడా అదే అంటుంది వర్షం వచ్చేలా ఉంది గొడుగు తీసుకుని వెళ్ళాలి అని
ఆ ఓ చినుకులు ఇంకా పడుతూనే ఉన్నాయి
అవునా ఇక ఈ రెండు రోజులు వార్తల్లో చెప్పారుగా తెలంగాణలో వర్షం ఉందని
అవునా పడేటట్టే ఉన్నాయి అసలు
ఆ
అది అంటే ఇటు సుల్తాన్ పూర్ అంటే ఉంటది కదా అటు అటు ఇంకా ఎక్కువ మెరుస్తుం స్తుంది అసలు
అవునా పడుతది కావోచ్చా అండి
అవునండి కానీ అక్కడెక్కడి నుంచి పొగలు వస్తున్నాయంండి అసలు ఏం జరుగుతుంది అక్కడ
అయ్యో ఏమైందో ఏమో
ఎం అర్ధం రావట్లేదు ఆ లేదండి పైకోచ్చినా
ఉ హు
మా అమ్మ మెరుస్తుదండి ఇకిందికీ పోవడం లేకపోతే వొచ్చి
పడతయ్
పిడుగోచ్చి నామీద పడ్డ దిక్కు లేదు ఇక్కడ
అయ్యో జాగ్రత్తగా ఉండడి లో లే ఉన్నరు
కిందా మ్ అంటే పైన గాలోస్తుంది కదా అని అ చ్చినా కద చాలా మెరుస్తుంది అసలు చీకట్న ఉత్తిగా ఉత్తినే అవునవును అసలు ఉత్తిగా మెరుపులు మెరుపులోచ్చినం భయమవుతది అసలు అట్లాంటిది ఇంకా చీకట్లో మెరుపుల అంటే నీయమ్మ
మరి వంట అయిందా అండి భోజనం
ఇంకా కాలేదు అన్న అంటే కింద అంకుల్ వాళ్ళు వండుతున్నారు తర్వాత ఎళ్లి మేమ్ తినడమేగా
కరి అండుతున్నారెంటండి
ఈ రోజు బెన్ ఈ రోజు బెండకాయ కాదు ఈ రోజు ఏమంటారుదన్నీ బీరకాయ అని బీర కే ఉంటరు
అవునా తింటరా అండి మీరు బీరకాయ
ఆ బానే ఉంటరు గని కని ఇక్కడ మంచిగ వండరు అప్పుడప్పుడు ఒకప్పుడు అంటే బిరకే పప్పు వండుతర అన్నమాట
ఉ హు మీరు తినరా బీరకాయ పప్పు
అంట కాని అప్పుడప్పుడు అంత మంచిగా ఉండదు
అవునా ఏమన్నా పచ్చర్ లాంటివి ఉన్నాయా
ఏం పచ్చళ్ళు లేవండి ఇంకో ఇక్కడనే అయితే ఇన్ని రోజులు మాకు ఏం జేసారంటే రోజు పచ్చళ్ళు అంటే కూరున్నా లేకున్నా పచ్చడ మత్
జేసుకొని తినేవారు కావచ్చు
అ కానీ ఇప్పుడేమో అలా లేదండి తీసేసారు అట్లా అంటే ఓన్లీ పప్ పప్ పప్పు ఉంటది గదా పప్పు పెట్టిన రోజే పచ్చడ మిగతా రోజులు పచ్చడం మీకు ఉండదు మేము పెట్టము అనేసి పెట్టట్లేరి గా
అయ్యో అద అందరికి నచ్చుద్దా అండి కూర
ఆ అదే కదా అంటే కూర వండినంత మాత్రం సరిపోవాలని కూడా లేదు గదా
అవునవును అది గూడ కరెక్టేనండి
అది ఇంక పచ్చడి తీసేసారండి అసలు మీ ఏం లే అంటే మేము ఏం జే మ అంటే వాళ్ళు పచ్చడి పెట్టిన రోజు మేము దొంగతనంగా తీసేసుకున్నాంమండి పచ్చడి వింత
అవునా ఏం పచ్చడి పెడతారండి
అన్నీ పచ్చలు పెడతారు. నిమ్మకాయ, ఉసిరికాయ, టమాటా. ఆ ఇంకా మా
అవునా
పచ్చలు ఉంటాయి. అన్ని ఒక్కొక్కస ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి పెడతారు.
ఉహుం అవునా అండి.
రోజు పెడితే ఇంకా చాలా బాగుండది. కాని ఇక పెట్టట్లేదు అయితే మామిడికే పచ్చడి పెడతారు కదా. ష స్టార్టింగ్ పెట్టిన మొదట్లో మాత్రం సూపర్ ఉందండి రోజు మాడికాయ్ ఉమ్ పెట్టినన్ని రోజులు దానితోటే తిన్నానండి నేనైతే అంటే నాకు కొంచెం వేడి ఉంటది. తినొద్దు కానీ నాకు మా మళ్ళా వేడి అసలు వేడి ఉంటది అన్నమాట
అవునా మరి ఇంకా జాగ్రత్త ఉండాలండి. చికెన్
పచ్చడంటే ఇష్టంమండి మావిడికాయ పచ్చడ అసల్ గని ఇగ తినేసి ఒక వారం రోజు మొత్తం పచ్చడి తోటే తినేసా ఇగ
అవునా ఇప్పుడు మళ్ళీ వస్తుందండి ఎండాకాలం మళ్ళీగా స్టార్ట్ అవుద్ది మామిడికాయ పచ్చళ్ళు
ఉమ్ ఇంకా ఇంటికాడ పెడుతే ఇగా ఉగాది దాడితే కత్తమిగ పచ్చళ్ళు పెడతారు చాలా బాగుంటంది ఆ పచ్చ నిర పెట్టిన తర్వాత లాస్ట్ ఊడ్ చేస్తారు. కదా మొత్తం ఆ మంచిగా అనిపిస్తది పచ్చడి పెట్టే రోజన్న పోవాలండి ఇంటికి అసలు
మాకేమో మా అమమ్మ పెడతదండి అందరికి మంచి లాస్ట్ కి అ అన్నం అండేసి వేడి వేడి అన్నంలో కలిపేసి మనిషికో ముద్ద పెడుతదండి మంచిగా ఉంటదండి. ఉమ్ అందరం అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటాం.
మరి పచ్చడా అంటే అందరికీ అమ్మమే పేడతది మీరు ఇప్పుడు అంటే మీ ఇంట్లో పెట్టుకోరా ఇగ
ఆ అంటే లాస్ట్ ఇయర్ అంటే పోయిన సంవత్సరం నుండి మమ్మీ కూడా పెడుతుందండి. ఎక్కువ అమ్మమ్మ గారికి ఎక్ ఎక్కువ ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఎవరి రాళ్ళు పెట్టుకుంటున్నారు. లేకపోతే అమ్మమ్మని పంపిస్తద అండి
వామ్మో గ్రేట్ ఇంకా అమ్మమ్మ అందరికి అంటే అంత మంది కి పంపియడం అంటే గ్రేట్ లే
ఆ నలుగురి కండి. ఇంకా మమ్మీ వాళ్ళు నలుగురు.
అవునా వామ్మో గ్రేట్ అసలు చాలా
మ్ వాళ్ళకి చెట్లు ఉన్నాయండి. మామిడికాయ చెట్లు అవే తెంపి ఆహా నార్మల్ గా
ఒకే ఒక ఒకట్ రెండు చెట్లు అంటే ఇంటికాడన్నుయా పొలం కాడనా
ఇంటి దగ్గరేనాండి.
అవునా
ఆ తెంపేషి పండు పెడతారు కూడా అవిటిని
పండవెడ్తారా? పండ పెడితే ఏమ్ స్ అంటే పం అంటే పుల్లడికాయలు కదా అ పండ పెడిత
ఆహా ఇవి అంట్ పచ్చడికి పెడతారు తినడానికి కూడా ఉంటదండి మా చెట్టు
అంటే రెండు చెట్లు వేరు వేరు ఉన్నాయా? తీయటి చెట్టు ఉంది. పుల్లటి చెట్టు ఉంది. అవునా
ఉమ్
ఎన్ అమ్మ ఎండకాలం అమ్మమోల్ల ఇంటికి వెళ్తారా ఏంది?
అందరు అదే అక్కడికి వెళ్ళి ఇగ మంచిగా ఎంజాయ్ ఎత్తం అండి మళ్ళీ పూరి చేసిన రోజు మామడికాయ పండ్లని మొత్తం పిసికి ఇట్లా చేస్తామండి ఒకటి ఓన్లీ దాన్నే అది పూరిలో పెట్టుకొని తింటాం బాగుంటదండి ప్యూరి అంటారు. మ్యాంగో ప్యూరీ
అవును తెలువదండి అంత మాక్ ఏవ్వ అంత ఎప్పుడు చేయలేదు.
అవునా! ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో వస్తున్నాయియండి రీల్స్
అవును చూడలేదు. ఇప్పుడు చూడలేదు నేను అట్లా
బాగుంటదండి ఒకసారి చూడండి ఇంటికి ఇంటికేళ్ళినప్పుడు
అంటే మామిడికాయలు అంటే రసం తీస్తారా అందులో నుండి
ఆ రసం తీసి ఒక దాంట్లో వేసి మంచిగా మిక్సి ఆర్ కలుపుకున్ ఉంటారండి చెంచతో మంచిగా కలుపుకొని పూరి చేసుకొని అది వేసుకొని తింటారండి కూర పెట్టుకోకుండా అదన్న
అవునా ఇంకెది ఎండాకాలం వస్తే ఇంగా మామిడికాలతోటి పండుగే పండుగ
ఆ పండగ అండి ఫుల్ తింటారు మా వొళ్ళు అయితే మ్యాంగో ఐస్ క్రీమ్ అని అవ్వని ఇవ్వని మా చెల్లిగారు చాలా చేస్తారండి.
అంటే ఫ్రిడ్జ్ లో వేడతారా ఏంది?
ఆ పాలు అదేదో కలిపి పెడ్ పెడతదండి అందులో అందరికిీ తిను తి ను అని పెడుతది ఇం ఇంక నీ ఐస్ క్రీమ్ నా ఐస్ క్రీమ్ అని చెప్పి
అవునా
అవునండి చెప్తే ఇనదు ఇంకేమన్నా అంటే నేను చేసినది తింటార తినరా ఆడ్రేస్ దండి ఆమే తినకపోతే కొట్టిమరీ తినిపిస్తాదండి ఆమె అంతే ఆమె జెసింది తినాలే లేక్ కాకపోతే అందరికి ఉంటదండి మళ్ళా
ఓహో అమ్మా ఇది వేరేగా మళ్ళీ అంటే ఇది నచ్చితే తింటారు లేకపో లేకపోతే లేదు కానీ ఇలా బలవంతగా ది కూడా తినిపియ కూడదు కదా
ఆమె అట్లా లేదండి నేను చేసినాను తింటావా తినవా అంటది అం అంతే అండి ఆమంతే అండి ఇంకా చిన్నది అల్లరి ముద్దుగా అవను ఎవ్వరు ఏమని కోషన్ కూడా చెయ్యిరు ఇగ తినాల్సిందే
అయ్యయ్యో అంటే ఇప్పుడి వరకు అయితే చేసినా బానే ఉన్నాయి కదా
ఆ బానే ఉంటాయండి. మళ్ళ ఏమన్నా చెప్పిన ఇది ఇట్లా ఎక్కువ ఉంది తక్కువ ఉంది అన్నా గాని నీకు అదే ఎక్కువ నువ్వు తిను అంటాదండి.
ఊ అమ్మా అంటే తినమనితనేఅన్ అంట నీ కదే ఎక్కువ అని అంటది అన్ని
అంటే నీకు ఇంక ఎట్లా చేయాలి. ఇదే మంచిగా ఉంది ఇదే ఎక్కువ నీకు ఇదే తినేసే అంటది.
అవునా వామ్మో చెల్లి చిన్నోళ్ళనే నీర్ ప్పించుకుంటుంది.
ఆ ఇగ మేము కూడా ఏమనమండి
చిన్న చిన్నామే గదా
ఉమ్ ఉ
ఎంత అల్లరి చేసిన అంతే ఇగ
అంతే అండి మీరు మీరెక్కడికి వెళ్తారండి మరి ఎండాకాలంలో
ఎక్కడికి వెళ్ళమండి పోతే అక్క వాళ్ళింటికి అంతే ఇగ మా ఇంటికి అంటే ఒకప్పుడు నేను అంటే మాకు అమ్మమ్మ వాళ్ళు లేరన్నమాట అంటే చనిపోయారున్నమాట అందుకనేసి ఉమ్ ఆ అంటే చిన్నగా ఉన్నప్పుడు మరి చిన్న అక పెద్ద అక్క అట్లా తీసుకు వెళ్ళది అనమాట అంటే అమ్ము మా మామయ్య వాళ్ళ ఇంటికి తను ఒక రెండు రోజులు అట్లా ఉండేది అనమాట తర్వాతే అమ్మ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి మాత్ త్రం చాల్ రోలు ఉండేది. ఉమ్ మా పెద్దమ్మ వాళ్ళు అయిపోయారు ఇగ అంటే ఇగ అక్కల పెళ్లిళ్లు అయిపోయిన తర్వాత ఎవరింటికి వెళ్ళట్లేను పోతే అక్క వాళ్ళ ఇంటికి ఉంటే మన ఇల్లు లేకపోతే హాస్టలు
ఉహుం
ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోకనైతే ఒక టూ థౌసండ్ ఫోర్టీన్ లా నా ఎప్పుడో పోయినండి అది కూడా ఆ రోజు పోయినప్పుడు కూడా జస్ట్ ఒక వన్ అవర్ గంటసేపు ఉన్నానో లేదొ అంతే అది వరకూడ ఎప్పుడో పోయినా
అవునా ఈసారి రండి అయితే మా సైడ్
ఉమ్ మామిడికాయలున్నాయి గదా వస్తా
మీకు ఇష్టమా అండి.
ఉమ్ మామిడికాయలు చాలా ఇష్టం మా అమ్ అంటే అమ్మ ఎండాకాలం వచ్చిందంట్ అంటే మాకు ఏం చేస్తారంటే మా ఊరు పక్కన ఒకటి ఉంటది అన్నమాట ఊరుంటది అక్కడ తోటలు ఉంటాయ అన్నమాట.
ఆ తోడ్లోకి ఎల్లి కొనకోచ్చుకుంటా
తోటలకు ఏళ్ళి బత్తకాయలు అట్లా కొనుక్కొచ్చేద అనమాట మా ఇప్పుడు అన్నా కదా అమ్మమ్మ అని మామాయ్య కూతురు ఉంటది మా మామయ్య కూతురు మా అక్కకి అంటే ఇట్లా ఫ్రెండ్స్ అనమాట ఒక ఏజ్ అనమాట సో అక్క కూడా వచ్చేదేనమాట మా ఇంటికి ఇగ అందరం కలిసి ఘోరంగా తినేసేల్ తినే వాళ్ళం అన్నమాట
అవునా
అంటే నేను కూడా మాడికాయలు ఇట్లా ఉంటాయి కదా తెంపడానికి వెళ్ళినండి మంచిగా అనిపిస్తది తెలుసా! అంటే చెట్లు ఎక్కడము తేంపడము
అవునా ఆ
నీడ చల్లగా ఉంటది ఎండలో చేసిన పని అంత అంత ఎండ ఎంత కొట్టిన తోటల్ అయితే ఎండ కొట్టది గదా.
అవునండి
వచ్చిన మా మనకి ఇష్టం వచ్చిన మాడికాయని తినొచ్చు మనము
అవును మంచిగా మ్ మంచిగా అనిపిస్తుందండి అలానే
ఉమ్ అదే అ చాలా చార్లు పోయినానికి మావిడికాయలు తినడం కోసం అనే మావిడ్ కయలు తెంపపోయినండి నేనైతే ఉమ్ చాలా మాడికాయలు తినేది అసలు ఘోరంగా తిన్న అప్పుడయితే అంటే సోనా ఉంటది కద సోనవాడి ఇంకా పుండ్లు అయి ఇట్లా అయితయి గదా గాయాలు మ్ మాడికయలు తెంపుతుంటే పుతుంటే సోన కూడా పడేది ఘోరంగా
అవునా ఈసారి జాగ్రత్తమండి.
అట్లే నేన్ చిన్నప్పుడుంటే చాలా ఇష్టం అండి మాడికయలు అందుకే పోయినా ఇప్పుడు
ఆహా సరేనండి మరి మా మా వాతవరణం కూడా చేంజ్ అయింది ఉంటున్నా
ఉమ్ సరే అండి